చెప్పండి
ఏం చేస్తున్నారండి ఉ
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ అండి ఇప్పుడు ఏం తిన్నారండి
ఆ అండి పప్పు కూర అండి మీరు
మాది కూడా పప్పే అండి మీరు ఎక్కువ ఏ ఫుడ్ తింటారండి
నేనా నేను బయట ఫుడ్ బాగా తింటానండి అంటే మంచూరియా పిజ్జా ఆ మీరు
నేను ఎక్కువ ఇంట్లో ఫుడే ప్రిఫేర్ చేస్తానండి
ఎందుకు మీరు బయట ఫుడ్ తినరా
తింటా గాని నాకు పడదండి ఎక్కువ
అవునా ఎందుకు ఏమైనా ప్రాబ్లమా
కొంచెం హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లం అండి
అవునా అంటే అసలు మీరు ఏం ఫుడ్ తింటారు అసలు
బాగా నాకు కాకరకాయ ఇట్లా అంటే చాలా ఇష్టం అండి
మీరు కాకరకాయ తింటారా
అవునండి నాకు కాకరకాయ ఎక్కువ తింట
నాకు అసల్కి నచ్చదు కాకరికాయ అంటే ఎలా తింటారని అంతా చేదు
సేదున్నప్పటికి కూడా మా అమ్మ బాగా చేస్తదండీ ఫ్రై గాని చారు కాని చాలా బాగా వస్తారు సో మా అమ్మ చేసే కాకరకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం
మీరు కాకరకాయ కారం తింటారా పుల్స్ తింటారా ఫ్రై తింటారా కర్రీ తింటార
అన్ని తింటామండి అన్ని రకాలుగా నాకు చాలా ఇష్టం కాకరకాయ అంటే పచ్చడా ఇట్లా కూడా చాలా తింటాం మీరు రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తారండి
ప్రస్తుతానికైతే రెండు సార్లు నేను కొంచెం డైట్లో ఉన్నాను
అవున అండి
ఉ
మీకు అల్పాహారం అంటే ఇష్టమా నార్మల్గా అంటే ఇలాంటి ఫుడ్ తింటారు మీ అల్పారలాంటియా లేకపోతే నాన్ వెజ్ టైపా
నేను కంప్లీట్ నాన్ వెజ్ అ ఎందుకంటే నాకు వెజ్ లో వెజిటేబుల్ బుల్స్ అంటే అంత నచ్చవు నేను తినేదే మూడే మూడు రకాలు పొటాటో టమాటో ఆ మన బెండకాయ
అవునా మీకు ఇష్టమైన తెలుగు వంటలు ఏంటండి మరి
నాకు తెలుగు వంటలంటే ఆ తెలుగు వంటలు కాదు కాని పిం అద మనం సంక్రాంతి అప్పుడు అప్పాలు చేసుకుంటాం కదా అండి
అవునండి
అవి బాగా ఇష్టం
అవునా అంటే ఇలాంటి అప్పాలండి మీరు ఎట్లాంటి అప్పాలు చేసుకుంటే
కారపూస సకినాలు గ్యారప్పలు ఆ మనం బెల్లంతో అరసలు ఇక నాకు కొంచెం రోజు పూలు అని చెప్పి ఒక కొత్త పిండి వంటకం ఉంటారు అదిే మా బాబాయ్ ఊరి నుంచి వచ్చి నాకు కోసం టైం అనేది బాసం చేసి పెడతారు మా బాబాయ్
అవునా అండి మీకు ఇలా ఎక్కువ ఏ పిండి వంట అంటే ఇష్టం మీకు
కారపూస ఎందుకంటే నేను టీ బాగా తాగుతుాను కదా టీ లో కారపూస చేసుకోం అంటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటారుో
అవునా
మీరు మరి మీ ఇంట్లో ఎలాంటి వంటకాలు చేస్తే చెప్పండి వంటకాలు
మా ఇంట్లో సకినాలు గారెలు కారపూస మీరు అన్నట్టు రోజు పువ్వులు అంటారు కదా అవి ఇట్లా చేస్తారంండిక్కు లడ్దులు అరిశల ర్లో చేస్తారండి
అవునానండి మీకేది బాగా ఇష్టం
నాకు ఆ అన్ని బాణ తింట మర ఎక్కువగా ఇష్టం అంటూ ఎలాంటిది లేదు సకినాలు ఎక్కువ తింటుందండి కొంచెం అన్నిటితో పోుల్చుకుంటే
హ
మీరు ఎక్కువగా ఎలాంటి పండ్లు తంటారంండి లేదండి నేను బయట ఫుడ్ తిన్నాను ఎక్కువ తినను ఏదో తక్కువ ఎక్కువ ఇంట్లో ఫుడ్డే
సరే మీరు అంటే తింటారు కదా ఎప్పుడో ఒక్కసారనా ఏది అంటడి ఎక్కువ బాగా దేనికి ఇష్టపడతారు
మంచూరియా చిప్స్ ప్యాకెట్స్ ఆ నార్మల్గా బిర్యానీ ఇట్లా తింటుందండి
మంచూరియాలో వెజ్జా నాన్ వెజ్జా
వెజ్జే తింటానండి నాన్ వెజ్ ఎక్కువ తిన్నాను వెజ్జే తింటాను
ఓకే ఓకే అండి
మీరండి మీరు ఎలాంటి తింటారు
నేను ఆ నా అదే బాగా తినేది ఏంటిదంటే మంచూరియలు వెజ్ ఆ చికెన్ మోమోస్ ఇంకా నాకు బయట ఎట్లానే మన బబుల్ టీ అని చెప్పి ఒక టీ ఉంటుంది అది ఒకటి ఇంకా వాళ హల్ఫుల్ అని చెప్పు కేక్ లాగా ఉంటంది కకపోతే కేక్ కాదు ఇంకా చాలా తింటారు నాకు స్పెసిఫిక్గానే నా మూడున్ వట్టి ఉంటది
ఉ మీకు అవన్నీ చేయొచ్చా అండి నార్మల్ గా మీరు ఇంట్లా చేసుకుంటారా బయట తిన అలాంటివివన్న
ఆహా నేను చాలా బద్ద కస్తురాల్ని నేను ఎలాంటి నాకు ఇంట్రెస్ట్ వస్తేనే నేను వంటకాలు లేస్తాను తప్ప నుంచి నేన్ చేయ
దానా చేస్తే ఇలాంటి వంటకాలు చేస్తారండి
నేను పాస్తా బాగా చేస్తా ఆ ఇంకా మ్యాగీలో కొరియన్ మ్యాగీ అనేది చేస్తా ఆ ఇంకొకటి పాన్ కేక్స్ అని అయ్యో ఆ ఇది యదని ఏం ఉండదు లైక్ ఓకే ఇప్పుడు చెయాలి మనం అనుకుంటే చేసేస్తా నేను
ఇట్లో వాళ్ళకి అగు మీరు చేసే వంటకాలు అంటే నచ్చుతాయా
చాలా ఇష్టం వాళ్ళకి నా అంటే నాకు ఇద్దరు చెల్లెలుు ఇద్దరు బామరుదులు ఉంటరు వాళ్ళు వచ్చిన ప్రతి సమ్మర్ హాలిడేస్ కి అక్క నాకు ఇది చేసి పెట్ట అది చేసి పె పెట్ట ఎందుకంటే ప్చ్ వాళ్ళక్ వస్తే గాని చిన్న పిల్లలు అడుగుతారు కానీ నచ్చంది అయితే అడిగారు కదా మన కాడికి వచ్చి
అండి
అందుకే వాళకు నచ్చింది కాబట్టి నాకడికి వచ్చి అడుగుతున్నారు
మీకు ఎక్కువగా ఏ పండ్లంటే ఇష్టమ అండి మీరు పండ్లు తింటారా అసలు
నేను బాగా పండ్లు తినను బట్ నాకు ఆరోగ్యం కొంచెం చం బా లేక తినల్సి వస్తుంది
దన్న తినాల అనుకుంటే ఎలాంటి పనులు తింటారండి దాన్న ఎలాంటి పన్ లంటే మీకు ఇష్టం
ట ఇక ఇప్పుడు సమ్మర్ కదా మ్యాంగోస్ బాగా తింటాం మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఇంకొకటి వాటర్మెలన్ నా ఇష్టమైన ఫ్రూట్ అది
నా బాలు వుంది బాలు అవునా నా కూడా వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం అండి మీరు కారం ఏంటండి
చెప్పండి చెప్పండి
మీరు కారం ఎక్కువగా తింటారా అండి లేదా నార్మల్ గానా
అంటే నేను నార్మల్గా స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు వరకయితే ఓకే స్పైసీ ఫుడ్ అంటే తినేదాని కొంచెం నా హెల్త్ ఇష్యూస్ ఏమో కానీ నా బాడీ అనేది హ అంటే బాగా కారం ఉన్న ఈ వస్తువులైన తీసుకుంటలేదు
ఊ అట్లా అంటే నీళ్ళు ఎక్కువ తాగాలండి మీ రోజు నీళ్ళు ఎ ఎంత తాగుతారండి
ఓ తాగుత బానే లీటర్ టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వరకి తాగేస్తా కాకపోతే ఎందుకో ఏమో కారం పొడి తినగానే కారం అయితది అంటే మరీ చప్పగా కాకుండా కానీ తింటా కారం కానీ మరి ఓవర్ స్పైసీగా తినలేను ఆ తింటే మళ్ళ నాకు కడుపు అంతా నొస్తది
ఊ అవునా పండ్లు కట్ చేసి మీ ఇంట్ల వాళ్లకి ఇలా పెడతారా అండి అంటే కట్ చేయడం లోచ
ఆ నేను ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తా చేయనని కాదు ఈ పని ఆ పని అని లేదు నాకు మా అమ్మ నాకు అన్ని పనులు నేర్పించిది ఇది అది కాకు కాకపోతే నేను భదకస్తురాలై నేను చేయ తప్పున నాకు అన్ని పనులు తెలుసు
అవున
మీరు చేస్తార మరి మీ ఇంట్లో
తక్కువ వండిన కాంత అంట రాదు కాకపోతే కూరగాయలు కట్ చేయడం చిన్న చిన్న ఆమ్లెట్ యడం ఇలాంటి చిన్న చేస్తా కాని మ్యాగీ చిన్నగా చేయడం లోచ్చు
అయ్యో మీకు మ్యాగీ ఏయ్ వచ్చా అండి
అవునండి అంత వంట రాదు నేను చిన్నప్పటి నుంచి అసలు నేర్చుకోలేదు ఎక్కువ స్టడీస్ వెట్ంది
అవునా నేర్చుకోండి నేర్చుకోండి ఎందుకంటే మనం ఎంత మంచిగా వండితే పక్కన వాళ్ళు ఎంత మంచి మంచిగా తింటే మనం తినకపోయినా ఆ సంతోషం అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ కాండి అప్పుడు
అవునండి నాకు కూడా తెలుసు నేను ఎక్కువ ఆమ్లెట్ వేస్తానండి సో మా ఇంట్లో వాళ్ళు ఆమ్లెట్ ఎక్కువ ఇష్టపడి తింటారు
వేస్తారండి ఆమ్లెట్
నార్మల్గా ఆయిల్ పోసి కొంచెం ఆయిల్ అనేది బాగా అయ్యదా ఉంచి ఆయిల్ అనేది బాగా హీట్ అయినపుడు నిర్మాల్గా పోసి
చాలా ఆహా అవునా అండి
అవునండి
ఆ ఆ ఇంకా ఆ ఆమ్లెట్ ఒకటి బాగా వేస్తారా మీరు
అవునండి మీకు మీ ఇంట్లో ఎవరు చేస్తే నచ్చుతుందండి
నాకు నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది తను చేస్తే నాకు బాగా నచ్చుతుందండి
తను ఇలాంటి వంటకాలు చేస్తాదండి తను
ఆ నాకు ఆమ్లెట్ చేస్తే బాగా నచ్చుతుందండి
ఆ తనకి ఆమ్లెట్ తప్ప ఇంకేం రాదా అండి ఇంకెలాంటి వంటకాలు చేస్తారండి
దానికి ఆమ్లెట్ తప్పు ఏది రాదండి
అంతే నా అలాగే నే అనమాట
సరేనండి ఇగ నేను ఉంటున్నా ఉమ్ బాయ్
బయ్